హలో
మే మాట్లాడు
త్తనా
నువ్వు ఫోన్ గెలకద్దమ్మా గమ్మునుండు.
గెల్కహావే హ్హా
అలో
ఆ గమ్మనేవ్ నువ్వేం పిక్తన్నావమ్మి
డిప్పు రాస్తానా
ఆ నేను ఏం బీకాలా
నువ్ మాట్లాడు
కాలే ఇంగ
ఖాలీగా ఉంటే మాట్లాడు. సెతులుదూర్ధలా ఉంటాయా?
దొరదగానే ఉండయి గాని మరి రాద్దాం అనిపిస్తది నాకు
వహ నాక్ ఎప్పుడు కగాని అలాంటిది అనిపిలేదు మె నాక్ రాద్దామని
ఉహు హుహుహు రాయాల రాసేదైతే ఉంది చానానే
మ్ నేను ఒక ట్రాసేసి ఇంగవే రేపన్నా ఉంటుందా లేదా?
ఆ
రేపన్నా ఉంటుందా లేదా వర్క్ షాపు?
రేపు ఉంటది ఎందుకంటే సాటర్డే క్లోజ్ చేసేస్తాడు ఇది ఎందుకం ఈ రోజు పెట్టంది సాటర్డే కాలేజ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అంటే నార్మల్గా కాలేజీ పెడితే రారు కదా ఎవ్వరు సండే, సెకండ్ సాట్డే అన్దవే
అంటే థర్డ్ ఇయర్స్కోకటెనా అందరికి ఉందా?
ఐ థింక్ సొ ఓన్లీ థర్డ్ ఇయర్స్
ఈ సార్ థర్డ్ ఇయర్స్ అందరికీ ఉంది. ఫోర్ ఆహా అందరికి అన్ని ఇయర్స్. కియ ఉంది.
ఎందుకుంది.
ఉంది చూడు కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టినారు.
అవునా ఏమో తెలీద్ ఈ సెకెండ్ సాటర్డే కదా సెకండ్.
మనకి థర్డ్ సాటర్డే నుంచి లీవ్ ఇస్తారు ఇక నుంచి. సెకండ్ సాటర్డే లీవులివ్వరంట.
ఉమ్ థార్డ్ సాటర్డే లీవ్ ఉంటుందయితే ప్రతి థార్డ్ సాటర్డే
ఆ
పోనీ లే ఏదో ఒకసటుర్డే ఒస్తది కదా.
కానీ కాసుకోనుండాల థార్డ్ సాటర్డే కోసం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందానీ.
ఆహ్ పండగలు పాడు కలిసోస్తే ఆట్ సాటర్డే బాగుంటది.
పో నాకు సెకండ్ సాటర్డే నచ్చుతుంది.
పర్లే ఏదోకటి. ఎమ్జేధం. హమ్మ అబ్బా. యేడా ప్లేసే ఏం అర్ధం కావట్లే. ఏడ చూసినా మనుషులే ఉండారు మీ కారిడార్లలో. ఆహ్ హలో.
చెప్పుమే. వాళ్ళు లవర్ తో మాట్లాడుకుంటా ఉంటరూ.
ఆహ్. కొంతమంది సదువుకుంటాడ్రు సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయ్.
ఉమ్.
ఫస్ట్ ఇయర్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఇయర్స్. కీ సెకండ్ ఇయర్స్ కలిపెడతాండు ఎగ్జామ్స్.
పోనీలే మనం ఖాళీగా ఉంటాం.
ఆహ్.
వాలిద్దరు ఎంజాయ్ చేసే టైముకి మనం ఏడుస్తా ఉంటాం. అంతే కదా.
సెకండ్ ఇయర్స్ కి మూడ్ నెల్లండి ఈ సారీ ఇంటర్న్షిపు.
మారి మేలే కదా.
మనకేన్ మనకన్నా రెండ్ నెల్లెంట. మనకు వాళ్ళకు మూడు నెల్లంట.
అందుకు అట్లా చేసేది.
తెలీద్ మళ్ళా వాళ్ళు మనం ఒకటేసారి కాలేజీకొస్తాం.
ఉమ్.
ఉమ్.
వాళ్ళకింటేర్న్షిపుందా చీ ఇదీ. ఆహ కాదు.
ప్రాజెక్టా ప్రాజెక్టా.
ఏ కాదు కమ్యూనిటీ సర్వీసు.
అదే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ లేే. వాళ్ళకూ అది ఓద్దు అన్నారంట టీచర్ అలాంటి కమ్యూనిటీ సర్వీస్ ప్ర. వొద్దు అన్నారంట ఇంటర్న్షిపే చేయమన్నారంట.
ఇంటర్న్షిపే అంటే ఈయని తెచ్చి పెట్టమను ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇస్తే ఇస్తాడాడు కంప్.
ఏడో మూడు నెల్లు చేయాలీలు.
మూడు నెలకి వాళ్ళక్కడ ఆ కంపెనీలో ఫిట్ అవడానికి అన్ని నెల పడుతుంది ఫస్ట్
మీరు నెలకు ఫిట్ అయిపోతారు మీ
ఆ అంత సీన్ లేదమ్మా వాళ్ళే చెప్పుండా మీరు ఫిట్ అయ్యి అన్నీ నేర్చుకొని సక్రమంగా చేయడానికి మీకు ట్రైనింగ్ ఇవ్వ. ఇవ్వడానికె మాకు సరిపోతుంది. మిమ్మల్ని మేము తీసుకొని మేమేం చేసుకోవాలి స్కై ఫండ్ వేస్ట్ అన్నారు ఒకే మాట.
ఎప్పుడో.
మేము పోయినప్పుడు బ్యాంగళూరు లో.
ఆహా
బ్యాంగళూరు లో మాత్రం ఎవరన్నా ఒక మనిషి ఉంటేనే తెలిసిన వాళ్ళు లేకపోతే తోడువో ఒకరొకరుగా పోతే అసలు ఏమి అర్థం కాదు తిక్కలేేసిపోతుంది
మరి హైదరాబాద్ అయితే
అక్కడయితే అయినా కొంచెమన్నా మొత్తం తెలుగు ఒళ్ళు ఉంటారు ఇడయితే ప్చ్ నా కంఫర్ట్ గా అనిపించిద్ హైదరాబాద్ అయితే ఇక్కడ అయితే నాకేం అనిపియలే బా అంటే క్లీన్ గా అంటే నీట్గా మొత్తం బాగుంది
ఉమ్
ఇంగా అంటే నాకు నాకైతే ఒక పర్సన్ నాతో ఉండాలి ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఎక్కడికన్నా పోవాలి అన్న అనిపిస్తుంది ఎది ఏ బస్ ఎక్కలో తెలీదు ఆ బస్ ఎక్కడెక్కలో తెలీదు ఎన్ని ఉన్నాయి తెలుసా అక్కడ ఒక బస్ ఎక్కాలంటే దానికంటు ఒక స్టాపింగ్ ఉంటుంది ఓన్లీ గర్ల్స్ సైడే కూర్చోవాలి బాయ్ సైడ్ గుచ్చోకూడదు బాయిస్ వచ్చి మన పక్కన గుచ్చోకూడదు
ఆ
ఎన్ని రూల్స్ ఉన్నాయో
అయ్యాయో నువ్వు ఎప్పుడు పోయినవ్ సామీ కాస్త చేరున్నావు గదా ఆ
నెల రోల్లు ఉన్నా కదా ఆ నెల రోల్లుకె నాకు ఒద్దు అనిపించేసింది బ్యాంగళూరు
ఏంది అన్ని రూల్సా దాంట్లో
ఎక్కితే కూడా అబ్బాయి సైడ్ కూర్చోకూడదు నేనే నాకు తెలీదు కదా అ వెళ్ళి వెనక్ పక్కన కూచ్చున్నా ఆ కండక్టర్ ఉండుకోండి ఆ లేడీనే ఉంది నాన్న అ ఇది కనడాలో వాగింది ఆడు కూర్చోకూడదు కూర్చో కూడదు నేన్న చెప్తానే ఉండాను నువ్ ఇక్కడ కూర్చోకూడదు ఇక్కడ కూర్చోకూడదు అని నాకు అర్థం కాలే నేను ఎందుక ఇక్కడ కూర్చోకూడదు అనుకున్నా ఇక్కడే అమ్మాయిలు సపరేట్ అబ్బాయిలు సపరేట్ అప్పుడ ఇడా ఏం రాయలా ఒకవేళ రాసిన కన్నడ కాబట్టి మనకు అర్థం కాదు ఇడ కూచో ఇడ కూచో అనే సీట్లల్లోనేలే చోమనా సరే పోయి కూర్చున్నా మళ్ళీ మెసేజ్ చేస్తాడు ఇమె ఎందుకు కూర్చోకూడదు అంటే ఆ బ్యాంగళూరులో ఇంకె అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చోకూడదు అననే అబ్బా పాపమీపాటికి అయితేళ్లే ట్రావెల్ చేసే లవర్స్ ఏమైపోతారు అనుకున్నా నేన్
అందుకే బ్యాంగళూరు లేదు ఎక్కువ బైక్లల్లాదిరుగుతారేమో
ఉమ్ చానా వరకు
ఆ ఫ్రీనా
అవును ఫ్రీ టికెట్స్ ఎ వాళ్ళక్
అమ్మాయిలకి
అవును కానీ అక్కడ వరకే అక్కడ ఆధార్ ఉండాలా మనలాగా వా మాకు కండక్టర్ చెప్పింది ఏందంటే నేను ఆ చిల్లరిస్తాన్నానా తీసుకునేటప్పుడు టికెట్ ఆధార్ చూపియిమా అనే తెలుగులోనే మాట్లాడిందా అమా ఆధార్ చూపియిమా అనే నేను కా బ్యాంగళూరు కాదు నాది ఆంధ్ర అంటే పర్లేదు ఆంధ్ర వాళ్ళు గుడి చూప్పిచ్చి ఎక్కచ్చు అనే
ఆ
చుపియమనె నాకు నా దగ్గర ఆధార్ కార్డ్ లేదు ఫోటోలు ఆ ఫోన్ లో ఒకటే ఉం ఆనంటే సరే మా ఇంగ నుంచి తెచ్చుకో ఇక్కడ బ్యాంగుళూర్ లో ఉండేడుగుం అంటే అని చెప్పి ఫోన్ ఆక్సిప్ట్ చేసి కొట్టిపోయింది నాకు జీరో
ఆహా మీదేదో బావుందిమే ఆధార్ కార్డ్ పెట్టుకోమోల్ నువ్ అయితే అడిగినా
ఆధార్ కార్డ మెయిన్
ఆ
అమా అప్పటికి కూడా యాక్సెప్ట్ చేసింది బాప్ మంచమాగా ఉండది చెప్పింద్ నాకు
ఆ
ఒక్క స్టాప్ కు పోవాలంటే ఎన్ని బస్సులు ఎకమరలో నాకైతే తిక్కలేసపోయింద్ ఆ రోజు ఎన్ని బస్సులు మారుస్తా అంటే ఇంకా ఎన్ని మ దొంగలు ఎక్కువ కాకపోతే
అవును బెంగుళూర్ల ఎక్కువ
ఆ బస్ స్టాండ్ లో మేజిస్టిక్ బస్ స్టాండ్ లో ఎక్కువ అంట అక్కడ దిగద్ద అని అన్నాడు మా నాయిన మా నాయన నువ్ తిరుపతి అనుకున్నావా ని ఇస్ట్ ఇష్టమొచ్చినట్టు పోతాండవు ఎక్కడ దగ్గమన్నా నువ్వు ఎక్కడ దగ్గతావనచ్చినడ్ ఫోన్ లో నేన్ గద పోయేది మీరు ఎవర్ నాతో రాలేద్ గద అవసరం లేదు నేనె పోతనా అని ఫోన్ పెట్టేసినవ్ ఏన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలా పొద్దునా పది గంటలకు బస్సు తీస్తే పుత్తూర్ లో నేను అక్కడికి ఏళ్ళే కళ్ళకి తొమ్మిదిన్నర అయింది
ఆ
అంత సోపు జర్నీలోనే ఉన్న నేన్
ఒకదాన్వె బొయినవా
ఒకదానే
ఉహు
చ్ మళ్ళీ బస్ స్టాండ్ నుంచి నాకేం తెల్దు కాబట్టి
మ్
చ్ నాడు ఆన్ తీసుకొబోయినాడు ఇంగ మా పీజీ దగ్గర ఒదిలాడు తీసుకెళ్లి పీజీ లంతా అయితే వేరే లెవెల్ బావుంటాయి అందరికి ఒక్కొక్క బీరువా ఇస్తాడు కీస్ ఇస్తాడు
ఆ
మ్ మన థింగ్స్ మనం పెట్టుకొచ్ ఏడన్నా మ్ ఇప్పుడు పీజీలలో కొన్ని పీజీలోల్ ఎలా అంటే మనక వంట రూమ్ ఇచ్చేస్తారు అంటే ఇల్లుల బగుంటంది దాంట్లోనే ఓండుకొని తినొచ్చు నాకు నచ్చుతుంది
మనమే నీట్ గా వెట్టుకోచ్చు చేసుకునే కాడికి చేసుకోచ్చు తినచ్చు
మ్ అంటే మాక్సిమం మాక్సిమం ఎట్ట తెలుసా అక్కడ పీజీలల ఫుడ్ పెట్టరు కొన్ని పీజీలలో ముందే చెప్పేసా ఫుడ్ అయితే ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ అలా ఉంటాయి వాళ్ళంతా బయట తినేసార్ ఆర్డర్ పెట్టుకుంటారు ఇలు ఫుడ్ చేసి కూడా పడేయాసోసుంది అక్కడ వాటర్ ఖర్చు ఎక్కువ గద
ఉమ హ
అక్కడ వాటర్ ట్యాంకిలు ఎక్కువ కొనాల్సింద ఆల్ కానీ క్లైమేట్ అయితే బలే సల్లగ్ ఉంటుంది నాక్ పోయిన ఒకటోరోజుకి జల్బు జెసింది
బెంగళూరు ఎప్పుడు చల్లగానే ఉంటది
చెట్లేకువ్ గద అక్కడ
ఇక్కడ ఎంత వేడి పెట్నా అక్కడ సల్లగా ఉంటుంది అది
ఉమ్
నేనే కాల్ చేస్తా లేదంటె నువ్వే చెయి ఇంగోసారి కట్ చేసి వస్తుందా రాదా మళ్లీ ఒక సార్లు అయిపోయిందద
ట్రై చేస్తా ఆన్ చేసుకోని పెట్టు